ఆ బాగున్నావా
ఆ బావున్నాను నువ్ బవున్నావా
నేను బాగున్నా
ఏం చేస్తున్నావ్
చపాతి చేసుకుంటున్నా
ఆవున ఆ నేను చపాతీ చేయాలి ఆ
నాకొక్కసారి మెత్తగా రావు అక్క చపాతీలు
చపాతీలు పిండి కలుపుకునే దాంట్లోనే ఉంది
అవునా మెత్తగా కలుపుకోవాలా
అంటే మనము కలుపుకున్నాక బాగా ఎక్కువసేపు ఒత్తుకోవాలన్నమాట
ఊ
ఒకవేళ నీకు ఇంకా సాఫ్ట్గా రావాలంటే ఆ కలుపు పిండి కలుపుకునేటప్పుడే అందులో కొంచెం ఆ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నా కూడా సాఫ్ట్ వస్తాయి ఆ ప్లస్ కోల్డ్ వాటర్ తో కలుపుకున్నా కూడా బాగా మెత్తగా వస్తాయి
ఉహు
మనం పెనం మీద వేసి అప్పుడు గబ గబా తిప్పేయాలి
ఓకే
అట్లే ఉంచగూడ్దు
ఉమ్ అదే ఒక రోజు వస్తాయ్ ఒక రోజు రావు
అ నువ్ పెద్ద చపాతీలు లేకుండా చిన్న చిన్న చపాతీలె చేస్కో అవ్ గబ గబ తిప్పెయ్ ఎందుకంటే పెద్దవి అయితే పెనం చుట్టూ ఉంటది కాబట్టి మీ కాల్స్ అంటే ఇబ్బంది అయితుంది
ఆ
అప్పుడు ఈ ఖాళీ జిగింత కాలే లోపు చపాతి గట్టిగయిపోతుంది
ఆ
మర్త పెట్టేసుకుంటున్నావా
లేదు లేదు మామూలుగనే యేస్తా
హ్మ్ మడత బెట్టుకున్నాం అనుకో బాగా మెత్తగొస్తయ్ పొరలు పొరలు లా వస్తయ్ మామూలుగా చేసినా కూడా చపాతీలు పెద్దవి కాకుండా చిన్నవి చేసుకుంటే మీ గబాని కాల్తుంది అప్పుడు పెన్నమ్ మీద ఎక్కువసేపు ఉండదు కాబట్టి సాఫ్ట్ గా వస్
అ బీట్రూటు
బీట్రూట్ ఫ్రైయా
హ్మ్ బీట్రూట్ ఫ్రైయ్
ఉమ్ నేను మధ్యాహ్నం పప్పు చేసాను
అదే ఉందా
ఆ అదే ఉంది ఇంక ఇప్పుడు చపాతీ చేయాలి
మీ పాపేమ్ చేస్తుంది
పాప ఆడుకుంటుంది వాళ్ళ నాన్నతో
హ్మ్ హు
హ్మ్ మార్కెట్ కెళ్ళొచ్చాను ఆ స్వీట్ కార్నూ బీర ఆ బీరకాయ్ కాదు సోరకాయి ఆకూర తోటకూర దెచ్చాను కొత్తిమీర తెచ్చినాను కరివేపాకు ఆ ఇంకా గోరు చిక్కుళ్ళు
హ్మ్
ఆ చిలకడ దంపలు హ్మ్ చిలకడదుం జంజుగడ్డలు హ్మ్ జంజుగడ్డలు ఇంకా ఇంకేం దెచ్చ క్యారెట్ ఆ ఉంటున్నయ్ క్యారెటు
ము
మాకిక్కడ ఇయర్ అంతా దొరుకుతయ్ మీకక్కడ దొరకవా
హ్మ్ దొరుకుతున్నయ్ ఇప్పుడు కాక్పోతే తియ్యగుండడం లేదు మొన్న ఒక్క రోజు తెచ్చుకున్నప్పుడు అసలు వేస్ట్ అనిపిచినయ్
హ్మ్ హు
కా
నాకేం లేదు తియగనే ఉంటున్నాయి అందుకే పాప తింటుంది కదా అని తీసుకొచ్
మ్
ఫైబర్ ఎక్కువ ఉంటుంది జంచుగడ్డల్లో
ఆ తీంటదా
మ్ తింటుంది
మ్
ఇంకా స్వీట్ కాను స్నాక్స్ లాగా తినొచ్చులే అని చెప్పి తీసుకొచ్చిన మీ బావ అన్ని వల్చినాడు
మ్
అట్లే ఉడకబెట్టుకునే బదులు కలిసి ఉడకబెట్టుకుంటే ఇప్పుడు మనకి బయట బండి మీద క ప్పులో వేసిస్తాడు స్వీట్ కన్ అట్లా బాగుంటుందన్నమాట బటర్ వేసి కొంచెం ఉడికిన తారువాత కొంచెం కొంచెం చాట్ మసాలా వేసుకొని కొంచెం నిమ్మక్ కాయ పిండుకుంటే సాల్ట్
మ్
ఇవన్నీ వేసుకొని ఇట్లా బాగా అ కలిపేసి బౌల్స్ లో వేసుకొని తినడమే బాగుంటుంది మ్
మ్ మరి మాకు ఎప్పుడనా చేపియండి
మ్ చూపిస్తాను చపిస్తాను
మ్ హు
ఇంకా మీకు వర్షం పడుతుందా
లేదు క్లైమేట్ అట్లుంది కానీ ఏం పడట్లే
మా కూడా ఊరికే చినుకులు రాలుతాయి మళ్ళీ పోతది చిన్ కులు రాలుతాయి మళ్ళీ పోతదిమ్ నువ్ లో సార్ ఎట్లా చేస్తావో చెప్పవా
ఉలవ చారా ఉలవలు నాన్ పెట్టుకోవాలి కనీసం అంటే కానిసమంటే టూ అవర్స్ టూవెల్ అవర్స్ నానీతే బాగుంటాయి
మ్ హు ఓకే
నానబెట్టుకున్నాక నానబెట్టుకున్నాక కూడా నెక్స్ట్ డే కనీసం అంటే సెవెన్ ఎయిట్ విజిల్స్ వస్తే అప్పుడు మెత్తగా ఉంటాయి
మ్
దన్ మిక్సీ పట్టుకోవాలి
మ్
మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ పక్కన ప్యాన్ తీసుకొని ఆయిల్ జీలకర కరివేపాకు అన్నీ వేసుకొని
మ్
చింతపండు కూడా నానబెట్టుకోవాలి ముందే
ఓకే
ఆ అదిట్లోక్ టమోటా వేయకూడదు
మ్
ఇంకా ఇది మిక్సీ పట్టుకుని ఉంటావు కదా రా ఆ దాంట్లోనే ఆ పేస్ట్ లోనే కొంచెం పక్కన చింతపండు పులుసు అన్నీ ఉప్పు కారం పసుపు అన్ని కలుపుకొని ఈ తిరువాతలో ఏసుకొని ఉడికిం కోవాలి బెల్లం అవసరం అయితే వేసుకోవచ్చు లేకపోతే ఆ ఏం గాదు ఇట్ల అంటే
ఉలవలు ఉడికిచ్చి నీళ్లు తీసుకోవాలా
ఆ నీళ్ళు పక్కన తీసుకోవాల
ఓకే
ఉ వే అవేం పడేయకూడదు
ఉ
ఉ మీరే ఎప్పుడు ట్రై జేయలేదా
అహా చేయలేదు ఉలువలు ఉన్నాయి గానీ చేసి సన్ రైజ్ చేస్తాను
నేను కూడా ఒక రోజు నానబెట్టుకోవాలి ఉం ఉన్నాయి చెయాలి నేను కూడా
ఉమ్ క్యారెట్ తీసుకొచ్చినాను క్యారెట్ హల్వా జేద్దామని
ఓ పో ఉమ్ ఎవరి కోసం పాప కోసమ
అందరి కోసం
ఉ ఎట్ల చేస్తవ్ అక్క
క్యారెటు తురుం పట్టుకోవాలి
ఉ
తురుం పట్టేసుకొని మొత్తం ఆ అది ఒక ప్యాన్లో నెయ్యి వేసేసి క్యారెట్ ఎయ్యలి మనకి జ కాజు బాదం ఇవి కావాలంటే దాన్ని కొంచెం క్రష్ చేసి అవి ఫస్ట్ వేయించుకొని పక్కకు తీసుకోవాలా నెయ్యిలో ఆ తర్వాత క్యారెట్ వేయ్యాలి
హమ్
క్యారెట్ ఏసేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాలు వేసేయాలి క్యారెట్ కొంచెం మగ్గిన్ తర్వాత పాలు వేసేసి ఆ పాలేసేసి పాలల్లో బాగా ఉడకనిచ్చేసి ఆ ఇప్పుడు ఏం చేయాలంటే చక్కర వేసుకోవాలి పాలల్లో బాగుడు పాలన్నీ దగ్గరకి రావాలనమాట
ఉ
దగ్గరకు వచ్చాక చక్కర వేసేసుకుంటే
హు
ఆ చక్కెర వేసేసుకొని చక్కెర కూడ బాగ కరగనిచ్చేసి సరిపడింత చక్కర
ఆ
ఆ దగ్గరకి వచ్చాక ఇంకా చక్కెర అంత కరిగిపోయింది మగ్గిపోయింది నీళ్లు అంతా లేకుండా ఇమీరు పోయినాక అ పైన డ్రై ఫ్రూట్స్ వేసేసి దింపేసి డమే హమ్ ఇలాచి పౌడర్ కావాలంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు ఇలాచి ఫ్లేవర్ కావాలంటే వద్దు అనుకుంటే హు అవును సేమ్ బీట్రూట్ హల్వా కూడా ఇంతే.
అవునవును బీట్రూట్ హల్వ నాకు తెలుసు నేను చేస్తా.
ఉమ్. అంతే ఇంకా. ఇంకా చపాతిలోకి ఏం కర్రీ ఉంది.
బీట్రూట్ ఫ్రై చేసిన.
అవును బీట్రూట్ ఫ్రై అన్నావు కదా.
దూరం పట్టుకొని చేసుకున్నాం
ఆహ్ పాప ఏం తింటది.
పాపాకి రైస్ పెట్టినా రైస్. ఏంది పెరుగన్నం తినిపిస్తా నైట్ టైమ్ ఆల్మోస్ట్ పెరుగన్నమే తినిపిస్తా
బీట్రూట్ ఫ్రై పెట్టు తింటది కదా తినదా.
అదే కొంచెం పక్కకు తీసిన కారం మై.
చపాతి ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఏసేస్తే తిన్నదా.
ఆహ్ తింటది చపాతి ఒకటంతా తింటది. ఆహ్ తనే తీసుకొని.
బీట్రూట్ ఫ్రై కూడా తినిపించ్చు.
ఉమ్ అదే కొంచెము కారం ఏకోకుండా పక్కకు తీసుకున్నా.
ఏం కారం తినదా.
ఆహ్ దీంట్లో కొంచెం కారం పడుతాది ఊరికే కారం పడతానే స్. స్ స్ అంటుంటది ఊరికే ఎందుకని పక్ ఉమ్.
ఉమ్. మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నారు.
రేపు ఇడ్లీకి నాన్ బోస్కున్నా సాంబార్ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే. సాంబార్కి అన్నీ లేవు. ఆహ్ క్యారెట్టు బి
వెజిటబుల్స్ లేకపోయినా చేసేయ్ ఏం కాదు
క్యారెట్ రాడిష్. ఆహ్ బీన్స్ ఉన్నాయి.
ఉమ్ చాలు ఆ మూడు వేసేసి చేసేసై అంతే కదా ఇడ్లీలకి కాబట్టి ఏం కాదు. అదే రైస్లకు అనుకో మునక్కయి. వంకాయ బెండకాయ ఉమ్.
బెండకాయ వంకాయ లేవు.
ఉమ్ లేకుంటే మన్లే.
ఉమ్ అన్నంలోకి కూడా అదే చేస్తా అంతే.
అన్నంలో కూడా అదే అంటే ఇంకా తెప్పించుకోవాలి. ఉమ్. ఎప్పుడు టెంపుల్కెళ్ళలేదా మీరు.
ఆహ్ మా. మా పాప ఏళ్ళింది మా పాప మా అత్త ఏళ్ళినారు.
ఓకే సాయిబాబా గూడికా.
ఉమ్ సాయిబాబా టెంపల్స్కి ఉమ్. నేను వెళ్దాం అనుకున్నా గాని టైం లేదులే వంట చేయాలని.
వు
ఆహ్ చపాత అన్నీ చెక్ చేసుకున్నా
ఆ
కాల్చాలి ఇంకా ఎలా వస్తాయో ఏమో
ఉం
నిన్న నై నిన్న ఈవినింగ్ పాపడ్ చేసినప్పుడు సూపర్గా వచ్చినయి
ఉం
పాప నిన్న ఈవినింగ్ అప్ప అప్ప అప్ప అని అడుగుత అంటే అప్పుడప్పుడు చేపిచినా
ఉం
అసలు ఇప్పుడు కూడా అది మెత్తగా ఉంది
ఉం నువ్వు పిండి కలుపుకున్నాక ఆయిల్ వేయ్యి ఫస్ట్ ఆయిల్ అయి
ఆ పిండి లాస్ట్ లోనే ఆయిల్ వేసి ఆ తర్వాత కలుపుకుంటా లాస్ట్ లో ఆ ఇప్పుడు కూడా అట్ల చేసినా
ఉం నువ్వు చపాతి గబ గబా తిరిగేయడంలోనే ఉంది
ఉం అవును అట్లే చేస్తా ఇప్పుడు
ఉం ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసి తే ఉం
ఉం
కు మన్సిజన్ట
తిరిగేస్తా ఇప్పుడు ఎలా వస్తాయ చూస్తా మీరేమి టిఫెన్ చేస్తున్నారు పొద్దున అక్క
టిఫిన్ ఓట్స్
ఓట్సా ఓట్స్ లో ఆ మీరు ఉత్త ఓట్స్ తింటారు కదా
ఉం
అవి వద్దులే
ఉం
ముూసేలు ఏ అని టైప్ చేయయి దాంట్లో
ఉం
అవి బాగుంటాయి దాంట్లో అన్నీ ఉంటాయి అన్ని ఇంగ్రిడియంట్స్ ఉంటాయి పంపికిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్ని ఉంటాయి
అవి పాలలో వేసుకొని తినేయడమేనా
ఆ తినేయడమే
ఉడకబెట్టాల్సిన అవసరం లేదా
అవసరం లేదు పాలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి దీంట్లో పాలల్లో మిక్స్ చేసుకొని నీకు కొంచెం కావాలంటే హనీ వేసుకో బాగుంటాయి
ఓకే నేను ఇవి ఎట్లా చేస్తా అంటే ఇవి ఓల్డ్ ఓట్స్ కదా
హౌ ఆ
రోడ్ లోడ్స్ కదా అందుకే కాససేపు పాలలు